హలో
హలో
హలో ఇనిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తుంది
ఇంకోటి ఒకసారి లిఫ్ట్ జేయరా
చేశానండి తనది ప్రిపేరింగ్ అని పడింది
అవునా ఓకే తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నాం మీరు తిన్నారా
తిన్నానండి ఏం స్పెషల్ ఈరోజు
కే మి మీరు
ఈ రోజు మాది పప్పు కర్రి అండి
ఓ మీరె
అవును లేదండి మా మమ్మీ జేసింది
ఉమ్
అంది